ఆ
ఆ వినిపిస్
ఆ వినిపిస్త మా అమ్మ కాల్ చేసినిన్నారు.
అవునా అండి?
ఇంక నేను మీ కాల్ వస్తుంది అని చెప్పి, వెంటనే కట్ చేసేసానండి.
మ్ చెప్పండి అదన్న
చెప్పాలండి. ఆ మీరు ఇందాక నా క్రష్ గురించి అడిగారు కదా! నా క్రష్ అయి నాకు పర్సనల్ గా అంటే లైక్ మూవీస్ ఇట్లా కాకోకుండా, క్రికె కాకోకుండా, నాకు క్రష్ ఎవరనదంటె నేను బీటెక్ లో జాయిన్ అయినప్పుడు, థర్డ్ ఇయర్ లో ఒక అబ్బాయిని చూస్ బస్ లో చూసాను ఫస్ట్ టై నేను అబ్బాయిని, చూడగానే హైట్ ట్ ఉన్నాడు. మంచిగ టూ సైడ్స్ ఇట్లా బుగ్గ, సోట్ట బుగ్గలు పడతాయి అనమాట అబ్బాయికి. చూడ్ నీకే చాల ఇన్నోసెంట్ గా ఉండే అన్నమాట. నేనొచ్చేసి నేను ఎక్కడ, ఆ
చిన్నప్పటి నుంచి లేని క్రష్ బీటెక్ లో ఎలా వచ్చారండి?
క్రష్ అనేది ఎప్పుడు పడితే అప్పుడు రారండి ఎప్పుడనానికి ఎప్పుడు ఆ ఫీలింగ్ అనిపిస్తే అప్పుడు వస్తారు. ఒక ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు ఉండొద్దు అనేది, అది మనం చెప్పలేం. మనమాట.
అంటే, మీ స్కూల్ డేస్ నుంచి లవ్ ఏం జర
స్కూల్ డేస్ నుంచి, జరిగిందండి. అవన్నీ ఇక్కడ మాట్లాడ్ అనుకోవడం లేదు.
మ్ హు
మ్ ఏంటండి? క్రష్ నాకు లేరని చెప్తున్నానండి. మీకున్నార మీరు చెప్ ప్పండి నాకైతే లేరు. మీకుంటే, మీరు చెప్పండి. ఎందుకు ప్రతిసారి అదే మాట్లాడుతున్నారు మీరు?
సర్లేండి చెప్పండి.
చెప్పాలండి మీరే. మీకు ఏవన్న ఉన్నాయ క్రష్?
నాకు ఎవ్వరు లేరండి. నా లైఫే నాకు చాల పెద్ద క్రెష్ అండి.
మీకెలానో మరి మాక్కూడ అలానే ఉంటుంది కదా! మీరు మీకెట్ల ఉండరో, మాక్కూడా అట్లనే ఉండరు. హ అవును.
మ్
నేనేదో పాజిటివ్ గా చెప్పేటప్పుడు నన్ను చెప్పనియచ్చు కదా! ఎందుకు మధ్యలో, మధ్యలో ఇట్లా వేలు పెడతారు నాకు అర్తం కాదు మీరు.
అట్లేం లేదండి.
మ్
ఇంకా మీ కెరీయర్ గోల్స్ ఏమండి?
నా కెరియర్ గోల్స్ నేను మంచి జాబ్ తెచ్చుకోవాలి
మ్
మంచిగా సెటిల్ అవ్వాలి మా ఫ్యామిలీకి మంచిగా చూసుకోవాలి
మ్
ఇల్లు మంచి
మీ ట్రావెల్ డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా అండి మీకు
ట్రావెల్ డ్రిమ్స్ అంటే నాకు కేదర్నాథ్ వెళ్ళాలని ఇష్టమ అండి నాకు నాకు ఇష్టమైన పసంతం అక్కడకి ఎల్లల ఉంది లడాక్ ఎల్లల నొంది
ఎరండి ఆ పర్సను
నేను ఇందాక చెప్పాను కదండి నాకు ఒక క్రష్ ఉండే థర్డ్ ఇయర్ బీటెక్ లో రెండు చుట్ట బుగ్గలు వేసు కొని ఉండే అని చెప్పేసి ఆ అబ్బాయి
మ్ హు
ఆ ఆ అబ్బాయితోనే వెళ్ళాలని చెప్పి నాకు ఆ ఇష్టం
మ్ హు
హ అంటే మా లైఫ్ లో ఎవరొ ఒకరు ఉంటారు కదా ఎవరొ ఒకరు ఉంటారు హా
మీ లైఫ్ పార్ట్నరా అండి తను
అవునండి అవును
మ్ హు
మీకు ఎక్కడికైనా వెళ్లాలని ఉందా అలాగా
ఉందండి టెంపుల్స్ ఇండియన్ టెంపుల్స్ తిరగాలని
హ
శక్తి పీఠాలు ఇవన్నీ ఉన్నాయి కదండి శక్తి పీఠాలు జ్యోతిర్లింగాలు ఇవన్నీ ఉన్నాయి కదండడి ఇవన్నీ తిరగాలనే ఉంది
మ్
టెంపుల్స్ కి అన్నింటికీ
ఓకే
మ్
ప్రతి ఒక్క టెంపుల్కి ఒక చరిత్ర అనేది ఉంటది కదా అసలు
అ అవునండి
నాకైతే కేదార్నాథ్ బద్రీనాథ్ ఇట్లా వెళ్ళని ఇష్టం ఫస్ట్ లో కేదార్నాథ్ వెళ్లా చాలా చాలా ఇష్టం ఉందండి
మ్ తీసుకెళ్తారులేండి మీ వారు తీసుకెళ్తారులేండి
అవును తీసుకెళ్ళాలి తప్పదు కదా
మ్
తర్వాత మాల్దీవ్స్ కి
మ్ మీ ఆయన అయినా అబ్బాయి చనా అదృష్టవంతుడుండి
ఏ ఎందుకండీ అలా అంటున్నారు
మీరు క్రస్ అన్నారంటే ఇంతవరకు క్రష్ ఎవర్లేరు మ్ అని చెప్పారు కదా అందుకండి
మ్ హు
మ్
అబ్బాయికి కూడా మంచిగా ఉంటాడండి మంచి అబ్బాయి సో.
ఉహు
మెయింటి అండ్ లోకేస్ట్ పర్సన్ బికాజ్ ఆ అబ్బాయి మంచివ అంటే పార్ట్నర్ అనే అతను మంచిగా అర్థం చేసుకోవాలి అండి సిచ్యువేషన్స్ గాని మనిషిని గాని. అట్లా అర్ధం చేసుకునే పార్ట్నర్ ఉంటే లైఫ్ బాగుంటుందనమాట. లైక్ కేర్ చూపించడం కానీ లవ్ చూపించడం కానీ అలా గనమాట ఉ ఆ తర్వాత నాకు ఇది సౌత్ కొరియా ఉంది కదా
ఉ ఎందుకండి మీ ఆ కొరియన్ డ్రామ్స్ అంటే చానా ఇష్టమా మీకి.
కొరియన్ డ్రామస్ ఇస్టమ్ అక్కడ కొరియన్ డ్రామాసు అందరు ఏమనుకున్ తారంటే అమ్మాయిలు వాళ్ళు బాగున్నారని చూస్తారని అనుకుంటారు బట్ కాదు. దాంట్లో ఒక పట్ ఇప్పుడు లవ్ చేస్తారనింటే ఆ అమ్మాయిని చ్ వాళ్ళు మిస్టేక్ చేసినా చేయకున్నా అసలు ఎంత కేర్ గా చూసుకుంటారు తెలుసా, అసలు అసలు ఒక మాట అన్నారు అసల్ చ్ చెయి ఎత్తరు నువ్వు ఏ డ్రామా ఐనా చూడండి ఒక అమ్మాయిని ఒక్ క అబ్బాయి కొట్టిందే లేదు అసలు, మన ఇండియన్ అలా కాదు ఇండియన్ డ్రా అ అలా ఉండదనమాట. ట టార్చర్ చూపించడము మోసం చేయడము లైక్ చ్ అంటే అత్త వాళ్ళు ఉంటారు కదా. వాళ్ళు ఏదో చేయడము చ ఎప్పుడెప్పుడు ఇట్లా దూరం చేద్దామని చూడ్డం అలా ఉంటాయి కానీ బట్ అక్కడ అలా ఉండవు అనమాట. కేరింగ్ గాని ఒక ప అంటే
మీరేమైనా మ్ మ మాకి క్వశ్చన్స్ అడిగితే మేము మాట్లాడతామండి, మేము అప్పటి నుంచి సైలెంట్గా గా ఉన్నామ్ అందుకని మీరేమ్ క్వశ్చన్స్ అడగడం లేదు మీరే మాట్లాడేస్తున్నరు మొత్తం.
అడుగుదాం అనుకున్నాన్ మీరు అడిగార్ కదా ఇప్పుడు ఒక క్వశ్చన్ నన్నీ ఎందుకు చూస్తారు ఎందుకు ఇష్టం అని చెప్పేసి. అందుకు అని చెప్పేసి మీరు అలా ఏమన్నా చూస్తారా.
నాకు హాలీవుడ్ మూవీస్ అంటే చాలా ఇష్టం అండి ఫాస్టండ్ ఫ్యూరియసు ఇంకా మంచి కార్వి ఇవన్నీ అంటే నాకు చాలా మాడ్ లొకేషన్స్ ఇవన్నీ అంటే చాలా ఇష్టము
ఓకే మీరు కార్స్ ఎక్కువ ఇష్టపడతారు అనుకుంటా కార్స్ అవన్నీ అంటున్నారు, మీకు తెలుసు ఆ కార్స్ గురించి అన్నిటి గురిన్ రించి
ఉ బాగా తెలుసండి
ఉహు అంటే ఎట్లా అండి
ఉ ఉ నాకు కార్స్ చూస్తానండి నేను బాగా అంటే ఏదన్నా కొత్త టెక్నాలజీ వచ్చిందన్న ఏన్నా ఫాస్టెస్ట్ కార్స్ అన్నా ఫాస్టెస్ట్ బై ఫిక్స్చన్న నాకు చానా ఇష్టం అండి
ఉ
స్పీడు వెళ్లాలంటే ఇష్టం అండి నాకు
మీరు రేసర్ అవుతారా ఏంటి
అవొమ్ చేసే వాళ్ళు ఉంటే అవుతానండి
ఓకే ఇప్పుడు ఏమన్నా మీకు స్ట్రగులు ఉందా ఫైనాన్షియల్ గాని లైక్ కాకపోతే ఇంట్లో వాళ్ళు వద్దనుంటున్నారా
ఫైనాన్షియల్ గానే కదండి ఇ లక్షలు లక్షలు పోయేలా కోట్లు పోయేల్లా బైక్స్ కార్స్ కొనాలన్ నంటే అవన్నీ అవుతాయా అండి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఫ్యామిలీస్కి ఇవన్నీ అవ్వవు కదండి.
అవును
రేసింగ్ అంటే ఒక పెద్ద స్పోట్ అండి ఏదో అందరు చూస్తారు కాని కార్లు కొంటాన్నారు. స్పీ స్పీడుగా తోలుతున్నాడని ద ఎక్స్పెన్సివ్ స్పోర్ట్ ఇన్ ద వర్ల్డ్ ఈస్ స్ స్పపోర్ట్స్ రేసింగ్ స్పోర్టు. ఒక కారు నైన్టీ క్రోడ్స్ పడుతుంది ఎఫ్ఎన్ కారు తెలుసా అండి మీకు
వాము అంతా కాష్టా
విత్ ప్లాటినమ్ టైటనియంయం గోల్డ్ దీనిలతో తయారు చేస్తారండి లైట్ వెయిట్ కోసం
వా ఓకే ఇప్పుడు రేసింగ్ లో యూస్ చేసే కార్ వాటి వాటితో తయారు చేస్తారు ఎందుకంటే వెయిట్ ఉండకూడదు ఈజీగా